బాగున్నారా అండి ఆ బాగున్నామండి
ఏం చే డిన్నర్ కాలేదండి నైన్ కి చేస్తాం మేము
నయన్ గ ఇస్తారా లేదండి ఎయిట్ థర్టీ అలా అవుతుంది
అదే మాకు ఆల్మోస్ట్ అదే టైం ఎయిట్ థర్టీ టు నైన్
అవునండి ఏంటి స్పెషల్ ఇవ్వాలా
స్పెషల్ ఈ రోజు చెనా కర్రీ చేస్త కాబులి చనా ఉంటది కదా వైట్ కలర్
ఎస్ ఎస్ అవునండి
ఐడియా ఉందా
ఐడియా ఉంది నేను కూడా అదే ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటాను
ఆ అదే వీక్లీ వన్స్ చేస్తాను ఇం కూడా పిల్లలు కొంచెం వీక్ అండి ఇంకా డాక్ డాక్టర్ ప్రోటీన్ ఫుడ్ అ కొంచెం పెడతా ఉండాలి అంటే
ఆహా అవునా అండి అవునా అది బాగుంటుంది
ఆ కొంచెం ప్రోటీన్ కదా పిల్లలకు హెల్త్ కి
అయితే బాగుంటది అవునండి మా ఇంట్లో పిల్లలు కూడా నేను మా పిల్లలే మీ ముగ్గురం అద ఏండి త మా అత్తగారు మా అమగారు మా హస్బెండ్ గారు అవి తినరు
ఆహా మళ్ళీ వాళ్ళకి వేరే ప్రిపేర్ చేయాలిగా
వాళ్ళకి వేరే కర ప్రిపేర్ చేయాలి
అవును డ్యూటీకి వెళ్ళడము ఇంట్లో కరీస్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చేయడం బానే ఓపికతో చేస్తున్నారు
అవునండి ఇంక తప్పదు కదా ఆడపిల్లలంటనే ఓపిక
అంతే మీకు ఎక్కువన్నట్టుంది ఇంకా ఓ పిక అందులో అటు జాబ్ క వెళ్లడము ఇది చేయడము మళ్ళీ వంటలు
వంటలు ఆ అత్తయ్య గారు హెప్ చేస్తారు మా కర్రీ మేము ప్రిపేర్ చేసుకుంటాము ఒక్కొక్కసారి అందరికి ఒక వడుతాంిగా వాళ్ళ కనీ వాళ్ళ ప్రిపేర్ చేసుకుంటారు
ఆహ అదే కొంచెం ఏదో ఒక రకంగా హెల్ప్ ఉంటే బెటర్
ఆ ఇ మిగతా వర్క్ మొత్తం మేము మొత్తం కంప్లీట్ చేస్తే వెళ్ళిపోతాను నేను
ఆహా ఏ టైమ్కి వెళ్తారు మీరు
మార్నింగ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ నైన్ క వెళ్ళిపోతాం
ఆహా
పిల్లలు ఎయిట్ ర్టీ స్కూల్ కి వెళ్ళిపోతారు నేను నైన్ కెలా వెళ్ళిపోతాను
ఆల్మోస్ట్ ఇక అదే టైమ్ లో అందరు వెళ్ళిపోతారు
ఆ కొంచెం టెన్ ఫిఫ్టీన్ మినిట్స్
అంతే అంతే మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడుొస్తారు
ఈవనింగ్ మీన్ వచ్చేసరికి ఫైవ్ థర్టీ ఆ సిక్స్ అయితురి పిల్లలు ఫైవ్ కల్లా రీచ్ అయిపోతరు హోమికి ఆ టైమ్ లో ఈ అత్తయ్య గారు కొంచెం చూసుకుంటాల ఒక వన్ అవర్
హ చూసుకోవాలి కదా అదే అంతే ఏం చేశారు మీరు స్పెషల్ కర్రీ సాటర్డే అయితే ఏమి ఉండదు స్పెషల్
ఆ ఏన్ స్పెషల్ లేదు
ఎమ్ కరి చేసి
ఎలా పప్పు అడి టమాట పప్పు చారు
ఆ హమ్
మీర ప్రెసెంటట్గా వర్క్ వర్క్ కంప్లీట్ అయిపోయింది గన్నర్ ప్రిపేర్ చేశాను ఈ పిల్లలు చెరక్క బోని చూసుకుంటూ కూర్చున్నారు ఇ
ఫోన్ కి బాగా అడిక్ట్ అయిపోయారండి పిల్లలు ఇప్పుడు
అవునండి అవును
స ఎంతైనా అవాయిడ్ చేయడం బెటర్ వాళ్ళకి
అదే ఆ టై లో నేను ఏం తెస్తాంటే పిల్లలకి కొంచెం గేమ్స్ అలవాటు చేశానండి
హ
గంట గేమ్స్ ఆడుకుంటారు
అదే నేను అంత ఇప్పుడు పిల్లలు కాసేపు కిందికి పంపించ ఫిజికల్ గా ఆకుంటేనే బెటర్ వాళ్ళు ఎంతైనా లేదంటే టీవీ ఫోన్లకు అడిక్ట్ అయిపోయారంటే కష్టం మళ్ళీ వాళ్ళను బ్యాగ్ తీసుకురావడం
అవునండి అవును
ప ఎంతైనా కొంత ఫిజికల్ యాక్టివిటీ ఉంటే వాళ్ళకు ఎక్సర్సైజ్ లాగా ఉంటది ఆకలి మంచిగా ఏస్తది వన్ అవర్ ఆడుకోమని పంపించా కింద ఆడుకుంటుండ్రు
ఆడుకుంటాను అదే అలవాటు చేయాలండి కొంచెం మళ్ళకి అలాంటి అలవాటు చేస్తేనే బెటరు
అవునవును లేదంటే ఎంతకి నాలుగు గోడలు ఇప్పుడు ఏంటంటే సమ్మర్ హాలిడేస్ ఇస్తున్నారు ఎంతకి నాలుగు గోడల మధ్యలోనే అయిపోతుది వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోతున్నాయి ఇంకొక టూ ఎగ్జామ్స్ ఉన్నాయి యాన్యువల్ ఎగ్జామ్స్
అప్పుడే పెడుతున్నారా అహవల్ ఎగ్జామ్స్
ఆ వీళ్ళకి సిబిఎస్ఈ సిలబస్ కదా యాన్యువల్ జరుగుతున్నాయి ఇ త డ్ ఒకరు చిన్నోడు ఫస్ట్
ఓ మా పిల్లలు టయిపో మా పిల్ల
హ
పెద్ద పాబ అ మాది స్టేట్ సిలబస్ అనమాట
హ స్టేట్ సిలబస్ అంటే ఏప్రిల్ లో కండక్ట్ చేస్తారు వీళ్ళకి సిబిఎస్సి ముందే చేసేసి ఇప్పుడు జస్ట్ వన్ వీక్ హాలిడేస్ ఇచ్చేస్తారు ఇచ్చాక మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ చేస్తారు
అవునాంగా అవును
ఉ ఏం చేస్తున్నారు
ప్రజెంట్గా చళ పిల్లలు వచ్చాక హోంవర్క్ రాశారు
ఆహా స్కూల్ ఉందా అండి ఈరోజు
ఆ వెళ్లేదు కానీ డైలీ ఏదో ఒక హోమ్వర్క్ ఇస్తా ఉంటా నేను
అదే
ఆ ఇద్దరు బాబులు
ఆహా అవునవును
ఆ ఇక్కడ బాగా అలా చేస్తారా పిల్లలు మీ పిల్లలు కూడా
నమ్ము చాలా అల్లరి అసలు కొట్టుకోవడము వాళ్ళను వాళ్ళ గొడవకు మనమే పిచ్చోళ్ళం అయిపోతాం కాంప్రమైజ్ అవ్వారు ఫస్ట్ ఇద్దరు ఒకడు ఏది కావాలంటే టే ఇంకొకడు కూడా అదే కావాలంటారు
హలో బయస్ ఎద మే
ఆ అదే ఒక్కరు ఒకరి అమ్మాయి ఒకరు అబ్బాయి అంటే సర్లే అబ్బాయి కాకపోతే అమ్మాయి కాంప్రమైజ్ అవ్వడము అమ్మాయి కాకపోతే అబ్బాయి కాంప్రమైజ్ అవ్వడము అవుతది వీళ్ళిద్దరు ఒకటే జెండర్ అయ్యేసరికి ఒకడు కాంప్రమైజ్ గాడు నాకు కావాలంటే నాకు
అవునండి అంతే ఉన్నారు పిల్లలు అసలు కొట్టుకుంటే మాత్రం మధ్యలో మనం పోతే మనలో ఉతికిత్
అట్లా ఉంది వాళ్ళతో భయపడే రోజులు వస్తున్నాయి
అవునండి ఇక వాళ్ళ వల్ల మనం మనం ఉన్న హస్బెండ్ వైఫ్ గొడవలు పెట్టుం
అవును అవును నాకైతే చాలా ఇ ఈడిటేషన్ పిల్లలు గోల చేసిండంటే అసలు మైండ్ అంత డిస్టర్బ్ అవుతుంది నాకు చాలా గోల హెడ్ డ్డెక్ వస్తుంది బాగా
అవునండి రోజు ఏం వర్క్ చేసేస్తారు మీరు కంప్లీట్ వాళ్ళు వెళ్ళిపోయినాక వర్క్స్
వర్క్స్ ఇంట్లో వర్క్సేయండి ఇంతకు ముందు స్కూ లో టీచర్గా వెళ్ళేది ఇంకా పిల్లల అయ్యాక అవ్వలేదు ఇంకా ఇక్కడ మేము దూరం ఉంటాము మా మమ్మీ వాళ్ళు కానీ అత్తయ్య వాళ్ళు కాని సపోర్ట్ ఉండదు కదా
అవునండి
కంప్లీట్లీ నేనే చూసుకోవడం ఇంకా అందులోనుూ మా హస్బెండ్ కూడా జాబ్ తో పాటు ఫార్మింగ్ చేస్తారు
పామింగ్ కూడా చేస్తారా
అట్లా టోటలీ దగ్గరలో లేదు ఇప్పుడు మా ఉబ్బదికి వచ్చారా అక్కడే ఉన్నారు తాటేతండలోనే
ఆహా
అక్కడే ఉన్నారు చేస్తాం మళ్ళీ వీకెండ్ కి వస్తే మళ్ళీ సండే నైట్ కి వస్తారు
అవును ఇప్పుడు మీరు ఒక్కళ్ళే ఉన్నారా
నేను పిల్లలు
పిల్లలు అంటే నాయిబౌర్స్ ఎవరైనా ఉ
ఉంటారుంటారు సీసీ కెమెరాస్ ఉంటాయి అంత అంత సేఫ్టీ గానే ఉంటది అంత భయపడేది ఏమీ లేదు కాకపోతే చెప్పాలేము ఎన్ని సీసీలు ఉన్నా జరిగేవి జరగుతానే ఉంటా
మనకా కొంచెం ధైర్యం ఉంటే చాలు ఏది జరగదని పాజిటివ్ ఉండాలి
అది అయితున్నా ఏం జరగదునే పాజిటివ్ వైబ్స్ తోటి ఉంటేనే
బెటర్ ఏది జరగదు కూడా అప్పుడు అదొక మెంటల్ టెన్షన్ చల అవుతుంది భయపడుకున్నాడానికంటే అపీ ఉండచ్చు అయితే ఇ పిల్లలకి ఏమైనా స్నాక్స్ స్నాక్స్ ప్రిపేర్ చేస్తారా ఏమనా డైలీ
డైలీ అంటే డైలీ చెయను నేను కొన్ని చేసి పెట్టుకుంటా వాళ్ళ హెల్త్ కి సంబంధించినవి వి అవి కొన్ని కొన్ని ప్రిపేర్ చేసుకుంటాను అవి అవి మీకు వంటకాలు అందులో ఏమైనా ఉంటే కాల్స్ లో చెప్తాను
ఆహా ఓకే ఓకే అంటే బాలకృష్ణ సైతామాన్ అంటే ఈవినింగ్ స్కూల్ కి వెళ్ళి వచ్చేసారికి ఏమైనా స్నాక్ ప్రిపేర్ చేస్తారా అంటున్నాను
ఆ చే ఫ్రూట్స్ ఇస్తాను డైలీ బాక్స్ లో ఫ్రూట్స్ పెడతాను స్నాక్స్ కి ఇంటికి వచ్చాక ఆ డ్రై ఫ్రూట్స్ తో లడ్డుూ చేసి పెట్టుకుంటా ఒకసారి ఒక టెన్ డేస్ కి ఒకసారి చేస్తాను ఆ డ్రై ఫ్రూట్స్ తో చేస్తాను ఆ అట్లా బాక్స్ లో మాత్రం స్నాక్స్ కి పోమోగ్రానేట్ వాటర్ మిలన్ లేదంటే ఆరెంజ్ ఇట్లాంటివే పెడతాను అవి స్నాక్స్ లో లేస్ బింగోస్ లాంటివి పెట్టాను అన్నట్టు
అవి యూస్ చేయద్దు కదా ఎక్కువ హెల్త్ కు బాగోదుగా
హు ఉ ఈవినింగ్ రాగానే డ్రై ఫ్రూట్స్ లడ్డుూ ఇస్తా ఒకటి కొన్ని బనానా లేదంటే ఫ్రూట్ తింటారు మిల్క్ తాగుతారు
అవునండి
మళ్ళీ ఆ మాస్టన్ షుడ్ అండి మిల్క్
అయితే మా పిల్లలు చిన్నప్పుడు తాగేటోళ్ళండి కొంచెం పెద్దగా తాగంటే అసలు మిల్క్ అనేది తాగట్లేదండి
ఇష్టపడరు కాని నేనే ఫోర్స్ చేస్తా ను తాగాల్సిందే అని కలిపి పెడతాను కంపల్సరీ తాగాల్సిందే అని చెప్తా
దాంట్లో ఏమన్నా బూస్ట్ బోన్ వీటా ఏదైనా యూస్ చేస్తా
నేను ఏమి యూజ్ చేయను జస్ట్ చిటికెడు కొంచెం పసుపు వేస్తా కొంచెం బెల్లం వేస్తాను
పసుపు చూసి కూడా తాగుతున్నారా మేడం
ఆ లైట్ గా వేస్తానండి లైట్ గా కోవిడ్ తర్వాత తా కొంచెం పిల్లలల్ల హెల్త్ కోసం కొంచెం కేర్ తీసుకోవాల్సి వచ్చింది ఎక్కువ మా చిన్న అబ్బాయి హెల్దిగా ఉండకపోయేది ఎప్పుడు ఫీవర్ వచ్చేది యూరిన్ ఇన్ఫెక్షన్ ఆ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడాలు చాలా ఇబ్బందిగా ఉండేది
అయ్యో
ఇగ అట్లా అనేసి ఇంకా మిల్క్ లో కూడా నేను కొంచెం బెల్లం లైట్ గా చిటికెడు ఇంతే పసుపు వేసేసి కల్పించేస్తాను అందులో బూస్ట్ హార్లిక్స్ కూడా ఏం యూజ్ చేయను ఒక కొన్ని డేస్ మాత్రం మధ్యలో పీడియా షూర్ యాడ్ యాడ్ చేసా
అవును హెల్త్ కి కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది
అదే అది ఇగ తర్వాత మళ్ళా సెవెన్ థర్టీ ఎయిట్ వరకు డిన్నర్ చేసేస్తారు ఒక బాయిల్ ఎగ్ పెడతాను కర్రీ కర్రీ తో పాటు ఒక్కో ఒక్క బాయిల్ ఎగ్
గుడ్ గుడ్ హ్యాబిట్స్ ఏ ఉన్నాయి గా అన్నీ
ఆ కొంచెం అట్లా మెయింటైన్ చేసుకోవాల్సి వచ్చిందండి
ఇప్పుటి నుంచి స్టార్ట్ చేస్తేనే పెద్దగా అయితే అలవాటైతది
అవునవును మా ఇంట్లో జంక్ ఫుడ్ అసలు నాట్ అలావుడ్ గడప దాటి కూడా రాదు లోపలికి ఏమున్నా చూసుకొని ప్రిపేర్ చేసి పిల్లలకి ఏం తినాలనిపించినా ప్రిపేర్ చేసుకోవడమే
అవునాండి మంచిదే
కావచ్చు ఇంకా ఇప్పుడు ఈ రంజాన్ కాబట్టి అది ఏంటి దాన్ని హలీం హలీం హలీం కూడా ఇంట్లో నేనే ప్రిపేర్ చేసా ఏది కావ ఆ ఇంకా ఏది ఏదన్నా తినాలనిపించినా ఇంట్లోనే చేసి పెడతాను పిల్లలకి కొన్ని కొన్ని స్నాక్స్ చేసి పెట్టుకుంటాను ఒక టూ త్రీ డేస్ హాలిడేస్ వస్తే మురుకులు లేదంటే అరిసెలు అవి అట్లా ఓకే ఓకే అండి థ్యాంక్ యూ